హలో
నమస్తే అండి
నమస్తే అండి బావున్నారా
బావున్నామండి మీరెలా ఉన్నారు
చాలా బావున్నానండి
ఏం చేస్తున్నారండి
ఇప్పుడే ఉదయం అయింది కదండి ఇప్పుడే లేచానండి
అవునా
ఈ రోజు ఏం మాట్లాడుతున్నామండి ఈ రోజు మన దినచర్య గురిం చి మాట్లాడుకుందామా
కుందాం
ఓకే అండి మామూలుగా దినచర్య అనేది ఆ మనకు చాలా అంటే మనము ఎలా మనకు మ్మ్ ఆ మనకు చాలా అంటే మ్చ్ మనము ఎలా ఉంటున్నాము ఎలా చేస్తున్నాము ఏం చేస్తున్నాం అనే ఐడియా అన్ని మన చేతుల్లోనే ఉంటుంది కదండి నార్మల్ గా మనం చేస్ పనలు మీదా ఆధారపడి ఉంటంది కదా
అవునండి
చిలి మన జీవితంలో దినచరి చాలా ప్రాముఖ్యత ఉంటుంది కదండీ మ్మ్ ఒక మంచి దినచర్య అనేది మన ఆరోగ్యాన్ని మన పనితీరుని అలాగే మన భవిష్యత్ త్తుని కూడా ప్రభావితం చేస్తుంది మన భవిష్యత్ మీద గూడా ప్రభావితం చేస్తుంది నార్మల్గా క్రమశిక్షణతో ఉండిన దినచర్య ఉండడం అనేది చాలా అదృష్టం అండి అలా ఫాలో అయ్యే అదే
అవునండి
మామూలుగా మ్మ్ జీ మన జీవితం లో ఉదయం అనేది చాలా అంటే ఆ మెయిన్ రోల్ పోషిస్తుంది కదండి పొద్దున్నే లేగడం అంటే ఆ మన ఎక్సర్సైజ్ ఎష్ చేసుకోవడం అంటే సం వాట్ మార్నింగ్ రో అనేది పొద్దున్నేస్ స్టార్ట్ అవుతుంది కదండి నార్మల్ గా మీరు ఎలా స్టార్ట్ చేస్తారండి మార్నింగ్ రో టిన్ అనేది
ఉదయం తెల్లవారుజామున ఐదు గంటలకే లేస్తామండి ఐదు నుంచి ఆరు వరకు యోగా చేస్తామండి
చాలా మంచి అలవాటండి నేను కూడా పొద్దున్నే లెగ్గానే కొంచెం గోరువెచ్చని నీళ్ళు తాగుతానండి అంటే నాకు కొంచెం సబ్జాగింజలు తెలుసు కదండి చియా వాటర్ ఆ చియా వాటర్ నేనవి తీసుకుంటా అండి ఉదయం లెగ్గానే గోరువెచ్చని నీళ్ళతో చియా వాటర్ తీసుకుంటానండి నాకు అదొక అలవాటు అది చేసి అది తాగిన తర్వాత మామూలుగా ఉదయాన్నే బ్రెస్ చేసేసి ఎల్ ఆ నా యోగా అనేది స్టార్ట్ చేస్తానండి
మీరెన్ని గంటలకి లేస్తారండి
నేను కూడా ఉ దయం ఐదు గంటలకే లేేస్తానండి ఐదు గంటలకి లేచి నేన్ కూడా స్టార్ట్ చేస్తా అనమాట డైలీ రొటీన్ అరగం యోగా అంత అయిపోతుంది మీరు బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ చేస్ స్తారా అండి
ఆ చేస్తామండి
ఓ చాలా గ్రేట్ అండి బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ చేయడం వల్ల మనకి కి మంచి కంట్రోల్ అనేది ఉంటుందండి మన బ్రీత్ మీద మన లంగ్ కెపాసిటీ కూడా బాగా ఇంప్రూవ్ అవుతది
అవునండి
అవునండి మీకు మంచి అలవాటు అండి మీకు కూడా చాలా మంచి అలవాటుగా ఉంది మార్నింగ్ కాఫీ ఏమన్నా తీసుకుంటారా అండి లేదంటే ఏమన్నా హెల్తీ డ్రింక్ అలాగ ఏమన్నా దాంతో ట్రై దాంతో ఏమన్నా స్టార్ట్ చేస్తారా అండి మీరు
కాఫీ తీసుకుంటామండి కాఫీ తీసుకొని తర్వా ఆ తర్వాత టిఫిన్ చేస్తామండి మాకు మా పిల్ మాకి ఇద్దరు పిల్లలు ఉన్నారు స్కూల్ కి వెళ్తారు కాబట్టి మార్నింగ్ లేచి టిఫిన్ చేసేసి ఆ పిల్లల్ని స్కూల్ కి రెడీ చేసి
ఓకే చాలా చాలా బి జీ అనమాట అయితే మీరు పొద్దున్నే
చాలా బిజీగా ఉంటది
నార్మల్గా ఏం టిఫిన్స్ ప్రిఫర్ చేస్తారండి మీరు ఎక్కువగా పిల్లలకి
పిల్లలు ఇష్టంగా ఇ ఇడ్లీ దోశ ఉప్మా పెసరట్టు
ఓకే చాలా హెల్తీ ఫుడ్స్ చేస్తున్నారనమాట అయితే పిల్లలకి కే
అవైతే ఇష్టంగా తింటారండి రివే రిమైనింగ్ ఏమన్నా చేసినా కూడా అంత ఇ ఇంట్రెస్ట్గా తినరండి
అవునండి పెసరట్ అయితే చాలా హెల్తీ ఫుడ్ అండి అంటే హై ప్రోటీన్ ఫుడ్ కదా పెసరట్ అయితే చాలా ఇష్టంగా చే చాలా ఇష్టంగా మా ఇంట్లో వాళ్ళు కూడా పెసరట్టు చాలా ఇష్టంగా తింటారండి మేము కూడా చేస్తాం పెసరట్టుకి మామూలుగా ఏం కాంబినేషన్ చేస్తారండి మీరు మేమైతే చట్ని ఇష్టంగా తింటామండి పెసరట్టికి
మేము కొబ్బరి చట్నీ పల్లీ చట్నీ చేస్తామండి
నార్మల్గా అవి రెండు చేస్తారా అండి ఓకే ఇంకా ఏమైనా స్పెషల్ గా వండుకుంటారా అండి మీరు టిఫిన్స్ అంటే నార్మల్ గా దో స ఇడ్లీ చపాతిలా కాకు కుండ
ఇంకా స్పెషల్ గా అంటే అ ఏం లేదండి నార్మల్గా ఇవే చేస్తాము
ఓ అవునా మేము అప్పుడప్పుడు పాస్తా ఇవి కూడా చేసుకుంటామండి పాస్తా చేస్తాం మ్యాగీ చేస్తాం స్పగటి చేస్తాం అంటే మా పిల్లలకి లైట్ గా అలవాటు ఉందన్నమాట సో వాటి వాళ్ళ కోసం అనేసి ఈ మధ్య కొంచెం డిఫరెంట్ గా ఎప్పుడన్నా ట్రై చేస్తూ ఉంటామండి మీరు ఏవైనా డిఫరెంట్ గా వంటకాలు చేస్తారా అండి
చేస్తామండి పప్పు రసము
ఓకే మా సైడ్ అయితే ముద్దపప్పు బాగా పెడతారండి మరి మీ సైడ్ ముద్దపప్పు ఆవ కాయినాయి చాలా బావుం ఉందండి మా
ముద్దపప్పు ఆవకాయి చాలా చాలా మంచి కాంబినేషన్
డి
లోకి నెయ్యి వేసుకున్నారంటే ఇంకా అమృతంలా ఉంటుందండి
మీరు మీరు ఉదయం లేచిన తర్వాత మీరు ఒ ప్రాప్ తను ఏమైనా చేస్తారా అండి
దేవునికి నమస్కరించుకుంటామండి రోజు మంచిగా గడవాలని
ఓ ఓకే మీరు ఏం పప్పు పెడతారండి ఎక్కువగా మీ సైడ్ పప్
పప్పు బాగా చేస్తామండి తోటకూర పప్పు మామిడికాయ పప్పు ఆక్కూర పప్పు ఇలా చాలా రకాల పప్పులు చేస్తామండి మేము
ఓ మామిడికాయ పప్పు కూడా పెడతారా అండి అదెలా పెడతారండి
లోకి కందిపప్పు మామిడి కాయీ పచ్చిమిర్చి ఎంతైనా వేసుకోవచ్చండి ఏమి వేసుకున్నా ఓకే బాగుంటుంది హుమ్ పసుపు ఆయిల్ గార్లిక్ ఆనియన్ అన్ని వేసి విజిల్స్ పెట్టేసి తర్వాత ఎని పప్పుగుత్తితో ఎనిపేసి పోపు పెట్టామంటే ఒక నాలుగు ఇళ్ళ వరకు ఎళ్తుందండి ఆ సువాసన
ఓ అంత బాగా వండుతారా అండి ఓకే మళ్ళీ మధ్యాహ్నం అండి మరి తర్వాత మీకు అంటే టిఫిన్ అల్పాహారం చేసిన తర్వాత మరి కాఫీ టీ లాంటివి ఏమైన్నా తాగడం అలవాటుందా అండి
ఆ మార్నింగ్ టిఫిన్ చేసిన తర్వాత టీ తాగుతామండి కంపల్సరీగా మార్నింగ్ లేచిన తర్వాత తాగం కానీ టిఫిన్ తిన్ తిన్న తర్వాత ఖచ్చితంగా తాగుతామండి
అంటే అదే అల్పాహారం నార్మల్ గానే తీసు తింటారా అండి అంటే ఎప్పుడనా స్కిప్ చేస్తూ ఉంటారా మేమైతే ఎప్పుడూ స్కిప్ చేయమండి ఎందుకంటే ప్రొద్దున తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ కదా నైట్ అంతా చాలా గ్యాప్ వచ్చి నాది తినడం ద దాంట్లో
ఖచ్చితంగా తీసుకుంటామండి మేము స్కిప్ అయితే చేయమండి
ఓకే ఔన్లేండి ఆరోగ్యమే మహాభాగ్యం కదా అరోగ్యం బాగుంటేనే మరి సరిగ్గా చేయగలుగుతాం
మనము హెల్తీగా ఉంటాము మన ఫ్యామిలీ కూడా హెల్తీగా ఉంటాది
అవునండి మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత విశ్రాంతి తీసుకుంటారా అండి మీరు
ఆల్మోస్ట్ తీసుకుంటామండి ఆడవాళ్ళకి ఒక గంటన్న రెస్ చుండాలి కదా అండి మార్నింగ్ లేచినప్పటి నుంచి పడు ఇ వరకు పనులే చేస్తూ ఉంటే ఇంకా వాళ్ళకి రెస్ట్ ఎప్పుడు దొరుకుతుందండి
కరెక్ట్ ఎ లేండి విష్టాంతిన్న కూడా మన ఆరోగ్యానికి చాలా అవసరం అలసట్టమా అలసట్ తగ్గి మళ్ళీ ఉత్సాహంగా పనిచేయడానికి చాలా సహాయపడ్
అవునండి మధ్యాహ్నం అన్నం తిన్న తర్వాత ఒక గంట కంపల్సరిగా రెస్ట్ అయితే ఉంటుందండి ఇంకా సాయంత్రం మళ్ళీ పిల్లల్ ఒస్త్ తరు పిల్లలకి పా పిల్లలు ఒచ్చిన్ తర్వాత పిల్లలకి హోమ్ వర్క్స్ తర్వాత్ అ వాళ్ళకి పాలు తాగిచ్చడం ఒక్కొక్కసారి గోమ్ చేస్తారండి మేం తాగము మాకు వద్దు అని కానీ పిల్లలు పాలు తాగితేనే కదండి వాళ్ళకి స్ట్రెంగ్త్ ఉండేది
అవునులేండి మేము సాయంత్రం సాయంత్రం ఇష్టం ఏమంటే నాకు కూడా చాలా ఇష్టం అండి ఎందుకంటే చిన్నపిల్లలంతా వచ్చి ఉంటారు వాళ్ళతో బాగా ఆడుకోవచ్చు అంటే కొంతసేపు వాళ్ళతో టైమ్ స్పెండ్ చేయొచ్చు మళ్ళీ నేను కొంతసేపు వాకింగ్ కూడా వెళ్తానండి ఈవినింగ్ టైమ్స్ మన శరీరం కూడా ఎంత్ ఆరోగ్యంగా ఉంటుంది కదండి అలా చేస్తే అందుకనేసి
రీలాక్స స్టైల్ బాగుందండి
అవునండి మీది కూడా చాలా బాగుందండి రాత్రి సమయంలో ఏం చేస్తారండి మీరు మీ పనులు పూర్తి చేసుకునిన తర్వాత ఏమన్నా చదివే అలవాటు ఏమన్నా ఉందా అండి మీకు
కొంసేపు టీవీ చూస్తామండి
ఓ టీవీ చూస ఏం చూస్ సరె అండి నార్మల్ గా అంటే సీరియల్స్ అలా అలవాటు ఉందా లేకపోతే సినిమాలు గానీ లేదా ఇలా ఏమన్నా ప్రోగ్రామ్స్ కానీ చూస్తారా అండి ఎక్కువగా
సీరియల్స్ ప్రోగ్రామ్స్ సినిమాసు అన్ని అంటే మిక్స్డ్గా చూస్తామండి అది ఇది అని ప్రత్యేకంగా ఏం చూడం గాని ఏదైనా ఇంట్రెస్ట్గా ఉంది ఇంట్రెస్ట్గా ఉందినుకుంటే చూస్తామండి మ్యాచ్ కూడా చూస్తామండి ఒక్కొక్కసారి
అవునండి కరెక్టే మేము కూడా చూస్తూ ఉంటాం అండి మే మేం సీరియల్స్ తక్ క్కువగానే చూస్తామండి సీరియల్స్ ఎక్కువగా చూడము కొత్త సినిమాలు ఏవైనా వస్తే అవి చూస్తూ ఉంటాము
మీ ఫేవరెట్ హీరో ఎవరండి
ఏం లేదండి ఎవరు బాగా చేస్తే వాళ్ళని చూస్తూ ఉంటాం అలా ఫెవరెటఅట్లాంతా ఏం ఉండదు మరి మేం నైట్ అవునండి మరి మా అంటే ఔ ఔన్ అంతకు ముందే మేము రేపటికి ఏం చేయాలని కూడా ఆలోచించి ముందుగానే సిద్ధం చేసి పెట్టుకుంటానండి అండ్ పొద్దున్నే పనులు తొందరగా అవుతాయి కదా అని చెప్పేసి
అది మాత్రం కంపల్సరీ అండి
ముందు రోజు రాత్రి అవన్నీ ప్రణాళికంతా సిద్ జె సిద్ధం చేసికొని పెట్టుకుంటాము
మార్నింగ్ పొద్దున్నే లేవగానే మనం మార్నింగ్ థింక్ చేయకోకుండా నైటే థింక్ చేసినాం అనుకో పొద్దున్నే పని తొందరగా అవుతది
అవునండి అయినా అంటే మీరు నైట్ పడుకోవడం ఎంతకు పడుకుంటారండి
టెన్ కీ అట్లా పడుకుంటామండి
మంచిండిటి తొమ్మిదిన్నర పది గంటల కింద నిద్రపోతాం ఎందుకంటే మంచి నిద ఆరోగ్యానికి చాలా ముఖ్యం కదండి అందుకని మరుసటి రోజు ఉల్లాసం సహాయ పని చేసుకోవడానికి మంచి నిద్ర అనేది చాలా బాగా తోడవుతుంది
ఉమ్
అవునండి రోజు ఇలా చేయడం వల్ల మన జీవితం కూడా క్రమబద్ధంగా మారుతుందండి క్రమశిక్షణ పెరుగుతుంది మన అలవాట్లు టులు కూడా మంచిగా ఉంటాయి అంటే ఆరోగ్యంగా కూడా ఉం
యోగా నిద్ర వాకింగ్ ఇట్లాంటివన్నీ మంచి ఆలోచనలేనండి
దాంతో పాటు మంచి ఆహారం మంచి ఆహారం మధ్యలో పళ్ళు తీసుకోవడం పల్ల రసాలు ఇలాంటివన్నీ ప
ఇప్పుడు సమ్మర్ కదండి మామిడి పళ్ళు చాలా చాలా ఇష్టమా అండి మీకు
మాపల్ళ మాకైతే చాలా బాగా ఇష్టం అండి మాకు తోటుంది మా తోటలో మామిడి పండ్లు వస్తయి సమ్మర్ లో మాముడి పండ్లని బాగా ఎంజాయ్ చేస్తూ అవునండి
మీరు చాలా అదృష్టవంతులండి
మీరు కొనుక్కున్నారా అండి కొనుక్కొచ్చుకుంటారా మీరు నార్మల్ గా మామిడి పళ్ళు మామిడి పళ్ళ కంటే సమ్మర్ అంటేనే గుర్తొచ్చేది మామిడి పళ్ళు పనసపల్లె కదండి
ఇప్పుడు కిలో వంద రూపాయలు వన్ ఫిఫ్టీ పలుకుతుందండి మామిడి పళ్ళకి
అవునండి ఇప్పుడు ఆ చాలా కాస్ట్లీ అయిపోయింది సమ్మర్లో మాత్రమే సీజనల్ ఫ్రూట్ కదండి మ్యాంగో అందుకనేసి ఇప్పుడు అలా ఎక్కువగా ఉంటాది సరే అండి మీ విలువైన సమయాన్ని కేటాయించినందుకు చాలా చాలా ధన్యవాదములు
థ్యాంక్ యూ అండి శుభదినం మీక్ కుడ
ఓకే అండి